చెప్పాలి అమ్మీ
బాగున్నాం మీరు బాగున్నారా?
ఉమ్ బానే ఉన్నాం.
అవునా హెల్తా హెల్త్ గిట్లా బాగుందా?
ఉమ్ బాగుంది మీది హెల్త్ గిట్లా బాగుందా?
తినలే బ్రో ఇంకా తినాలి.
నేస్తాల్ మరిపో
ఏం లేదు బ్రో నార్మల్గా ఫోన్ చూసుకుంటా ఉంటాను అంటే స్టోరీస్
మ్ రేపు శ్రీరామనవమి కదా ఏంటి స్పెషల్ మరి
శ్రీరామనవమికి ఏముంది పోలో పుల్లిగోర చేసుకుంటాం రామ్లవారి దగ్గరికి వెళ్తాం
అంతేనా
మ్ అంతే ఇంగా ఇంకా ఈవినింగ్ అయితే ఊరేగింపు జరుగుతంటే హారతి ఈయ్యాడం అంతే
హారతి ఇస్తారా మీరు
అంటె మంగళహారతిలు ఇత్తరు కదా బ్రో సీతారాములకు మీర్ మీ సైడ్ ఇయ్యారా అట్లా
ఆ మా సైడ్ హారతి ఇస్తారు
ఆ మరే అ ఎక్కనైనా ఇంకా శ్రీరాములు అంటే ఇగా అంతే దేశం మీద
శ్రీరాముడు అంత గొప్ప వ్యక్తి ఎవ్వరు లేరు అసలు
టే త్యాగమూర్తి కదా ఒకటే అంటే ఒకటే మాట ఒక్ ఒక్కటే బానం అంటారు కదా అట్లా అంటే త్యాగం అంటే
ఎందుకు
వాచ్ తెగుతది అక్కడ పెట్టు అంటే హలో చెప్పండి బ్రో సారి ముహు అంటే డిస్టబెన్స్ వచ్చింద ఏమన్నా అని
ఉమ్ డిస్టర్బెన్స్ వచ్చింది
మ్ అంటే శ్రీరాముడు అంటే ఒకటే మాట ఒక టే బాణం త్యాగమూర్తి అన్నారు కదా మీరు ఎట్లా అంటే అంటే రాజ్యం వ త రేపంటే పట్టాభిషేకం అన్నా కూడా ఈ రోజే వదిలేషిపోయిండు కదా అంత రాజ్యాన్ని అట్లా ఉ మీకేం తెలుసు బ్రో రాములవారి గురించి
ఆ ఆ రామూల వారు చాలా గొప్ప వ్యక్తి అనే తెలుసు నాకు ఇంకా చాలా తెలుసు రామూల గారి గురించి రామూల వారు ఒక రెన్ను నిమిషాలు లైన్ లో ఉండు సిస్ ఒక నిమిషం
ఆ ఓకే బ్రో
నేను లైన్ లో ఉన్నా అండి
ఆ
అ
ఎ
హ
అ
అ
రాముల వారు అంటే అంటే రామాయణంలో ప్రతి ఒక్కరూ గొప్ప వాళ్ళే బ్రో అంతే గదా
రామాయణంలో హనుమంతుడు నా ఫేవరెట్
ఆ అంటే సీ ఈ స్టోరీ రామాయణంలో లా ఆ ఊర్మిలా గురించి తెలుసా
లక్ష్మడు ఎవరు మీలాండి ఉ చెప్పండి సిస్టర్ హలో హలో